ఆ ఏం చేస్తన్నావ్
అసైన్మెంట్ రాస్తాన
అసైన్మెంట్ ఏ సబ్జెక్ట్
మ్యాస్
మ్యాథ్స్ ఆ
హ్మ్
బా చెప్తారా మీకీ
ఆ
ఆ చెప్ ఇస్తారా మీకు అంటి మ్యాక్స్
చెప్తారు చెప్తారు
స ఫస్ట్ అసైన్మెంటా సెకండ్ ఆ
ఫస్ట్
ఫస్ట్ అసైన్మెంట్ సిలబస్ అయిపోయిందా
అవలా ఇంకా
ఆ మీకు అయిపోయిందా
మాకి ఏదో అట్ల అట్ల ఆఫ్ సిలబస్ అయితే అన్ని అయిపోయినాయి ఇంకా జరుగుతా ఉన్నాయి ఒక వన్ మంత్ ఉంది కదా ఎగ్జామ్స్ కి
హ్మ్
మీకెప్పుడు ఎగజామ్స్
నెక్స్ట్ మంత్
మళ్ళీ ఇంకేం ప్రిపరేషన్ స్టార్టా
అయిపోయింది
అయిపోయింద అ అప్పుడే ప్రిపరేషన్ నీజం చెపు అంత కామెడీ గా మాట్లాడకు టాపర్ కదా ఎంతైనా టాప్పర్ కాబట్టి ఈ ఆయిపోంటది ఇంకా
చెప్పల
చో పల కాలేజ్ కి పోయినవ ఈ రోజు
ఇంట్రెస్ట్ లే
ఎందుకు లేదు
తెలీదు
ఎందుకు తెలీదు
అందుకే తెలీదు
హూ తరువాత
ఏం లేదు
ఏం లేదా
అహా
హ్మ్ అయిపోయినాయా అన్ని సబ్జెక్ట్స్ అసైన్మెంట్స్ రాసేవి ఏన్నైపోయినాయి
రెండైపోయినయ్
రెండు అయిపోయినాయ
ఆ సోషియలు తెలుగు
హు అడిగేమైనా
ఏం లే ఉంటే కాదు అడుగు
లవరు ఉన్నాడా
అ
వరున్నాడా
అ అట్లా పర్సనల్స్ మా
ఆహా ఉమ్ ఇంకా
చెప్పాలి
ఎంతవరకు వచ్చింది జావా ప్రిపరేషన్
జావా జావానే అయిపోతాంది ఏం చేయాలో ఏమో అర్థమే కాట్లేదు తెల్సా అస్ హలో అది ఎత్తిందే లేదు తెలుసా ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ ముందు చూసింది టూ వీక్స్ అయిపోతాం ది ఓపెన్ గూడ చెయిలేదికాని మీదెంతవరకు వచ్చింది పైథాన్ కాదు ఏందదీ బిఎస్ నా ఎంఎస్ అడి ఎస్
జరగతా ఉంది జస్ బేసిక్స్ లోనే ఉన్నాము ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాన్ చిన్న చిన్న
ఓహో ఓకే
తప్పు లేదు కదా
ఉమ్మ్ కొనొచ్చు కదా ల్యాప్టాపు
ఈసారి కొనాల ఉగాది పోయినప్పుడు వేరే వాళ్ళది తీసుకొని రావాల
అవును మీ అన్న ఇచ్చిందే కదా
ఏంది
ల్యాప్టాప్ ఇచ్చిందే కదా
మా ఆయన కావాలని తీసుకొనేసినాడు
బయపడింటాడుది ట పప్పు కొట్టేసినా సరి అ